ఆ లక్షక్షపరేట్ మర్యాద ఉంది పెద్ద మనిషి అంటే వాళ్ళ పేరెంట్స్ కూడారా ఇప్పుడు ఈయన మీద అంత ఉండదు ఈయన అమ్మాయి అవుతుడ ఉంచుకుంటే అబ్బాయి అయి్యండు వాళ్ళకి వాళ్ళ మీద ఎక్కువ ఉంటది ఈయన మీద ఉండదు
నువ్వు చూస్తున్నావా నువ్వు చూస్తున్నావా ఇ ఒకటి గుర్తు పెట్టుకో ఒక ఇద్దరు ఒక ఇద్దరు వ్యక్తులు ఇవాళ ఏ ఫ్యామిలీనా మనం దగ్గరుండి చూస్తలేం రా వాళ్ళ ఫ్యామిలీ గురించి మనం మ
మొన్న చూసిన్రా నేను ఇగో విను మొన్న చూసిన నేను
ఏ వాళ్ళమ్మా మాటలు వాళ్ళ మాటలకు తట్టుకోలక విసికిపోయి వాళ్ళ ఎంత బాధపడ్డరో వాళ్ళకి ఎంత అద్ద చేసిరో ఊరు వాళ్ళకి తెలుసు తెలుసా
అ
మాటలు కంట్రోల్ ఉండవు తెలుసా ఇగో దగ్గరుండి చూస్తేనే ఒకరికి
అంత నాకు తెలియదురా కానీ మాక్సిమం అయితే ఆ కొంచెం వాళ్ళు ఈయన మీద డిఫ అంటే ఎక్కువ పెద్దన్న మీద ఉంటంది ఎందుకంటే ఆయన ద్దేను కదా ఆయన మీద ఉంటది విను ఆగు విను ఆయన మీద ఉంటది మ మళ్ళీ ఇంకొకటి కొంచెం మీద శ్రీధర అన్నం మీద ఉంటాయి ఎందుకంటే మళ్ళా మేన కోడలు కదా ఇవి వేరేవని కొంచెం డిఫరెన్స్ ఇస్తారు మేయన్బర్స్ ఆ
ఆ సెకండ్ అయన పేరు బాబు
ఆ అదే శ్రీధర్ బాబు
శ్రీ ఆ ఓకే ఓకే శ్రీధర్ ఆయన చాలా మంచోడు తెలుసా కానీ ఆయనని పిలవరు ఎవరు ఆయనకు వేల్యూ ఉంటంది మరి ఊర్లో
ఆయన వాల్యూ ఉంటారు కాని ఆయన వాల ఆయనకు మాట్లాడడం రాదు
ఆ మాట్లాడడం రాదు కానీ ఆడపిల్లలను చూడ్డంలో పెట్టడంలో ఆదు నలుగురు ఆడపిల్లలు ఆయన దగ్గరికే వస్తారు ఆడపిల్లల బబాయ పిల్లలైనా ఎవరైనా సరే
అదే రాని రా ఇప్పుడు ఎందుకు అంటే వాళ్ళ వైఫ్ ఇప్పుడు మెయినా కాబట్టి వస్తు ఉత్తరగా సరే అదంతా పోనీ ఇప్పుడేమో వేరే టమే సరే విళ్ళ చేసారు వాళ్ళే చేసారు ఇప్పుడు వాళ్ళు కూడా అట్లనే ఉంటారు ఇప్పుడు నీ పిల్లలు ఉన్నట్టు మరి నువ్వు పెట్టినవాని వాళ్ళు అన్నారా
అనాలే కదా ఇప్పుడు ప్రాణాలే అనే కదా అనాలే అనే కదా
నేను అదే అన్న నేను మొన్న అదే అన్న మరి అట్లా అంటే ఇప్పుడు అన్న కూడా అట్లేనే ఉంటుండు కా ఎట్లనే అంటారా పెద్దమ్మ పోయిన కూడా అంటే నీకెందుకు గదంతా అన్నమయ్య నా నీకెందుకు గాదంతా నువ్వు గాట్లా మాట్లాడతావ్ ఏంది నువ్ వెరైటీగా మాట్ల మాట్లాడతావ్ ఏంది అంటే అవసరం ఆహా మరి ఒకక్క రోజు ఉత్త్తిగానే ఒక రోజు ఆహా నేను అసలు సీరియస్ గాను ఏమనుకోను గాని విను ఒక రోజు ఉత్తుత్తిగానే ఆయన గుండ చేసుకొని వచ్చిన తర్వాత నేనంటా మందు పెట్టి మలుపుకున్నానంట మూడు సంవత్సరాల నుంచి నా మాటే వింటుంది అంట వాళ్ళ మాట వింటలేడంట అట్లా నాట ఇట్ల నాట అంటే మస్తు ఏడ్సిన తెలుసా గోరంగి ఏడ్చిన ఆ నేను పెట్టి ఆ నేను పెట్టి పట్టిన అన్నది నాకు అందుకే కోపం వచ్చింది ఎంతమంది ఉంటే అంత మంది పెడతారా మరి ఆయన కూడా అట్లానే ఉంటాడుగా మరి మీరు కూడా పెట్టేరా అని నేను అన్నా ఆహా ఇవాళ ఏమ్మటే నువ్వు నా ముందే నివి రేపు సపోజ్ ఇప్పుడు ఏదన్నా సరే నాకు జాబ్ వచో లేకపోతే మేము బ దేనికో ఎక్కడికైనా పోతే రేపు మమ్మల్ని కూడా అంటదిగా
అంటది కదా అంతే కదా ఈ వరస వస్తే ఆ వరస వచ్చినట్టు
నేను అందుకనే ముందు జాగ్రత్త తోటి నీకెందుకు నువ్వెందుకు అంటావని నేను అనా
అంతే కదా మరి ఇగో బత అత్త భార్యలు పిల్లలు అయినప్పుడు ఎవరింటి బాధ్యత వాళ్ళకు పెరిగి ఒకరిని పట్
ఉప ఎత్ ఆ కానీ మరి వీళ్ళు మరీ దారుణంగా ఉన్నారు కదా ఇట్లు ఉండద్దు కాబట్టి గట్ల నా గిట్ల నా అంటే ఇప్పుడు ఆమె పెట్టిందింటే నీ అవ్వ లేనప్పుడున్నాన్నీన్నా సంతానానికైనా ఉండాలి కదా
ఆ అంతే కదా కానీ అట్లా అన్నదు తెలుసా ఈమకి మాట్లాడితే ఇవే వస్తాయి తెలుసా
ఆహె వద్దు అసలు నాకు గాని ఏం మాట్లాడాలో ఒకసారి ఊరుకో దసరాప్పుడు కూడా దసరాపుడు కాదు బోనాలుప్పుడు కూడా మా ఆడపడుచుక్కడికి వచ్చింది ఆ రోజు మా ఆడపడుచు తో గొడవ పెట్టుకొని ఆడపడుచులు కొట్టిందంట
ఇద్దరు కొట్టుకుంటాండ్రో మావోళ్ళు
అదే ఫస్ట్ ఈమె చేయి వేసుకున్నాక అమ్మే చె చేసుకుని సే ఈమెకు ఎందుకు అంత అవసరామ మరి ఆమెకటే హెల్త్ బాగుండదట ఆమె చేసుకొని ఆ ఆమె చేసుకొని చేసుకొని ఇడికి వచ్చినాక ఏం పని చెయ్యదు ఉట్టిగానే కూసుంటది నేను చేసుకొని చేసుకొని పండగ చేసుకుందామా అంటే ఆమె కనీసం పండగలకు రాదు పబ్బాలకు రాదు వేస్ట్ వచ్చిందా రారి ఇంటికి నువ్వే ఇదా తీసుకోపొదువు అని అడా చేసుకొని చేసుకొని వోచి వచ్చి అమ్మే అడా చేసుకొని చేసుకొని పిల్లలతోని మొగుడు తోని ఒకసారి అన్ననే చెసు ఆ పిల్లలు ఒక రకం ఆళ ఒక రకం అవి ఒక రకంగా చీలు ఉంటాయి పని చెయ అది చెయ ఇది చేయవు అంటే ఆ ఉన్నా లేకున నవే కదా పని చేసా అవగారు ఇంటికి వచ్చేందుకు సుఖపడుతు
సుఖపడ్డానికి ఉమ్మో నేనైతే కూర్చున్నాక అన్నించి కదులని తెలుసా మా మమ్మీ మా చే ల్లె అసలు నేను ఎక్కడ కూర్చుంటే అక్కడి తీసుకొచ్చిస్తారు ప్లేట్లతో సహా ఎవ్వరైనా సరే అమ్మగారి ఇంటికి ఎందుకుస్తారు సుతంగా ఉండాలనే కదా వచ్చేది
ఓరకు నేను రోజ చేసుకుంటా వచ్చినప్పుడు అన్న నాకు సుఖాలు అవు నువ్వు ఈ ఏజ్ క వచ్చినంక నువ్వు సుఖం కావాల కోరుకుంటావా ఎంత మేజ్ ఎంత
ఆ
ఆ సరే మా అత్త లొల్లి పెట్టుకుని లేదో నాకు అసలు కోపం వచ్చింది కానీ ఈమకు మాట్లాడం రాదు ఈ ఈ ఏట్లా తెలుసా ఈమె ఇంట్లోళ్ళ మాటల కంటే బయటళ్ళ మాటలు నమ్ముతది బాగా మళ్ళా మళ్ళా ఇంకొకటి ఇంకొకటి ఎట్లా అంటే ఏమంటారు దీన్ని ఆమె ఏదైతే చెప్తదో అదే కరెక్ట్ ఆమె ఒకటి ఊహించుకుంటేది ఇక అదే ఇవతలొల్లు ఎన్ని చెప్పిన నమ్మదు
అయితే ఒక రోజు ఏమైందంటే ఆ అదే చెప్పుండొచ్చు మీ సార్ అది ఆమె మీ అత్తా చెప్పండొచ్చు ఒకసారి యో వీళ్ళిద్దరు ఒక రోజు గొడవ పడుతున్నారు అత్త కోడళ్ళు ఊకె గొడవ పడుతున్నరు అంటే మా మరిది కూడా ఒక్కసారి కూడా ఏమ అనడరా అని అన్నది ఆమె మీ ఇ తోటి కోడలు ఆనంగానే అనంగనే నేనున్నా అన్న ఎందుకు అన నన్న నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అక్క ఆయన అనేది ఆయన అంట మీ అందరి మీ అందరి విషయంలోలో అసలు పొద్దున్న లే ఆడోర్లు మాట్లాడుకుంటారు ఆయనకు ఎంత పిచ్చి లేస్తూ ఉండొచ్చు విని విని విని ఆయన కూడా విసుకెక్కిపోతుండొచ్చు ఆ అసలు ఒక్క ఒక్కరు కాకపోతే ఒరు ఒక్కరు కూడా కాంప్రమైజ్ గారు మీరు ఆ ఎందుకు అనుకుంటార మేము మీరు ఎవ్వరైనా గింతమందే ఉంటారు అననే అనరు ఆ ఒక్కసారి కాపోయిన ఒక్కసారి అన్నారారా నన్ను ఇట్లా అంటంటే అక్క ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో ఎవరైనా సూసినోళ్లు అంటారా అక్క ఎవరు సైలెంట్ గా ఉండరు ఎందుకనరు ఆళ్ను కూడా అనేది అంటనే ఉంటారు అన్నందుకు ఇంకా ఆ వాళ్ళ అత్తకు పోయి చెప్పిందట కద నిన్ను అంటారే చిన్న చిన్నళ్ళు పెద్ద పెద్దోళ్ళు అంటారే గా గా కోడల్ది అంటంది కదే నిన్నున్న అంటే ఇక ఈమె నన్ను ఎట్ల తిడుతాంది అంటే అనుకుంటున్నావు అయితే తిడుతుందింటే నేను అప్పటికి లేను నా డెలివరీ అయ్యి ఇంటికాడ ఉన్నా మా ఇంటికాడ అయితే మా అత్త ఫోన్ చేసింది ఓ పోరి ఏమన్నవే వాళ్ళిద్దరు విషయాలలా నువ్వు ఎందుకు తలా దూర్చినవు ఇట్లా తిడుతది కాదంటే నేనేమన్నాక్క ఎందుకునరు ఎవరైనా విన్నోళ్ అంటనే ఉంటారు చేసినోళ్ళు మాటలు అన్నూ చెప్తానే ఉంటారు అక్కనీ అట్ల ఎందుకని ఈ విధంగా అన్నాంటే ఓ మమ్మల్ని చుత్తదాంటే రాంగ్నే నేనుండి ఏంది నేను మీ ఫ్యామిలీలో ఏమన్నా ఇన్వాల్వ్ అయినా అంటే ఇప్పుడు మీ సారి అన్నాడట కదా అంటే చెప్పురా అరే చెప్పురా నువ్వు పోయి చెప్పురా అనంటే చెప్పు అప్పుడు కాదు ఆ పోరికే చిన్నది చెప్పు తీసుకొని కోడతది మిమ్మలా ఇట్లనే అన్నాడట
అ
చెప్పు తీసుకొని కొడుతది ఆ పోరి మిమ్ముల ఆ పోరి జోలికి అయితే మీరు పోగురి మీరు మీరు ఎట్డనైనా గుద్దు కొని శావుల్లి మీకు అలవాటే ఆ నిన్న ఇయాల వచ్చిన పూర్తోని చెప్పుల దెబ్బల పడకుర్రి మీరని మీ సార్ అన్నాడట.
గంతే ఇప్పుడు నేను అప్పుడు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు కూడా ఇప్పుడు రా అప్పుడానికి లేదు ఏంటంటే ఈమె ఊరికే ఎందుకు ఆడిక ఎందుకు ఈడిక మరి ఈమె గురించి ఏం చెప్తారనుకుంటు మరి ఏమి మనసుకి ఏమేమి అనకూడదు అది లే ఇన పోనీ అన్ని ఆయనకి ఇప్పింది ఆయనకి ఆయన ఏమిన్నదంటే ఏమో తీయ పోనీ తీయ అనుకోరు వాళ్ళు అ ఉంటడు కాని ఏనేమన్నాడంటే నాతో నేను బాధపడకుండా మనకంటే చిన్నోళ్ళు కదా ఇప్పుడు నాలుగు సార్లు పోతే చూు కూడా ఊ చిన్న దానికాడి పోతు అనుకుంటున్నా కాకపోతే మీరు మాట్లాడుకునే ఏదేదో మాట్లాడుకోరాదు అది అని అన్నా
అయ నాకు కూడా అసలు కొంచెం ఎంతైనా దూరం ఉంటేనే బెస్ట్ అని నాకు ఆ రోజు ఆమె కొన్ని మాటలు అన్నది ఆ మాటలు అన్నందుకు నాకు భయం అయి నేను అ ఆ మధ్యలోనే సరిగ్గా మాట్లాడలేదు తెలుసా
అవు దసరా తర్వాత కూడా ఇట్లా రాము బా ఇట్లా అన్నాడు వద్దు రా అనక వద్దు మొత్తం మాట్లాడుతాం వదిలేంటడి మళ్కి నేను దాన్ని తీసుకొచ్చుకున్నాను దాంతో అలా దనికి కదుదని నేన అనడా అని చెప్పిన కదా
ఉమ్
టదు
వయిస్ వినపతల
అట్లా ఆయనతో మాట్లాడినమాట ఈయనతో మాట్లాడినమాట అని అడిగింది అన్న మొహం పట్టుకొని నేను ఫుల్ వస అప్పుడు మా చిన్నత్తన్నది మా అత్త వాళ్ళ చెల్లె న వాని మీద వాడ ఏడ్చిన నేను ఘోరంగా ఏడినత్తే అవి ఇలాంటి తో మాకు తెలియదా మీకు నచ్చతం మాట్లాడరు లేకపోతే లేదు ఎన్ని రోజులు మాట్లాడ తీసుకొచ్చ తీసుకొని ఇ ఎన్న అంట అర ఎందుకు ఆ పిల్లకి వేరే దొరకక నాదుని ఆ అమ్మ అన్నది
అసలు నువ్వు రావడం గొప్పా తెలుసాను అన్న అడిగితే నువ్వేమని అనుకోగాని ఇట్లా అంటా నేను నవ్వ అనుకున్నా పర్వలేదు కాని ఆ ఇంటికి రావడమే గొప్ప తెలుసా ఫస్ట్ ఆయన మంచించోడు నేను కాదన్నట్లే న ఎందుకు తెలుసా నేనును నా పెళ్లి కాక ముందు చూస్తున్నా వాళ్ళ ఫ్రెండ్షిప్ నీకు వంద సార్లు చెప్పిన వాళ్ళ ఫ్రెండ్షిప్ నాకు చాలా ఇష్టం వాళ్ళు బా మంచిగా అంటే ఒకరంటే ఒకరికి వాళ్ళు ఎంత మాట్లాడుకోవాలి అంత అంత వరకే మాట్లాడుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే వాళ్ళను నెగిటివ్ గా థింక్ చేసి మాట్లాడారు వాళ్ళు నేను నేను ఫస్ట్ నుంచి ఆయన ఇదే చెప్పినా లేదా నీకు
నేను కూడా అసలు నా ఫస్ట్ ఇట్ల అందరితో నేను మాట్లాడ మాట్లాడుకుంటున్నా నచ్చింది ఆయనను చూసింది ఆయనను మాట్లాడింది ఆయనను ఇష్టపడ్డది ఆయన ఒక్క రీజన్ తో నేను అందుకే ఆయన ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటో తెలిసే కుంపల మళ్ళీ ఎవ్వరు లేకపోతే అంతే హ్యాపీగా ఉంటారు ఆయన పని పోయినా ఇంటికడ వాళ ఇన మాయమ చూడలే ఇవ నాన్న మ అన్న కూడా నమ్బద్ ఇట్లా ఆడతడు ఒక రోజు నేనుడుడతాంటే ఏడుాను నన్నుడాను ఊక్క కాలు మొక్తతి ఒక దండం పెడుత కోట్ల సైగలి ఇతాను
ఉమ్
ఎను కుటి లాభం ఉండాల మనుషులికి